అన్నారా
హు బాగునాన్నక్క మీరెలా ఉన్నారు
బాగున్నాను బోన్ చేశారా
ఇప్పుడే అయ్యిందక్క
ఏం చేశారు వంట ఆ తిన్న
మ్మ్ ఏంటక్క స్పెషల్ ఇవ్వాళ
స్పెషల్ ఏం లేదు వెజ్జే మండే ఏం నాన్ వెజ్ ఏం తినము రసం బెట్టి చుక్కాకు పచ్చడి అంతే
ఉక్కాకు పచ్చడి చేసారా
ఉమ్
ఇంట్లో గుడ ఇవాళ బీరకాయ చట్నీ
ఉమ్
బీరకాయ్ చట్నీ ఆఫ్టర్నూన్ చేసను ఇంక ఈ రోజు నుంచి పిల్లలకి హాఫ్ డే సెక్షన్స్ కదా
అవును
ఆ సో వాళ్ల్ పొద్దునే బ్రేక్ఫాస్ట్ రెడీ చేసేసినాను తినిపి తినేసి వెళ్ళినరు ఇంక మధ్యాహ్నానికి బీరకాయ పప్ చ్చడి చేసి రైస్ చేసిన ఆ మా అత్తయ్య సంగటి చేసుకున్నారు
మ్మ్ ఎండలు ఎలా ఉన్నాయి
దుమ్ము దుమ్ముగా ఉన్నాయి సిస్టర్ ఇక్కడ
ఉమ్ టే స్టార్టింగ్ గదా మే నెక్స్ట్ మంత్ లో ఇంకా హెవీగా ఉంటయి
అవునవును
నెక్స్ట్ మంత్ లో అంటే ఏమం దాన్నేమంటారు కత్తిర్లంటారు కత్తిర్లన్ టరు దాని వల్ల ఎండలెక్కువ ఉంటాయి వర్షాలు బాగా పడ్డాయి కాబట్టి ఎండలు గుడా ఎక్కువగానే ఉంటయి
ఉమ్ ఇంకా తినేసి పడుకునేసార అయితే మీరు
అవును మార్నింగ్ అర్లీ మార్నింగ్ లెయ్యాలి గదా పిల్లని తొందర లేపి రడి తొందరగా లే స్నానం చేయించి వాళ్ళకి ఇంకా బ్రేక్ఫాస్ట్ అంటా ఇంకా మళ్ళీ వాళ్ళకి స్నాక్స్ అంటా వాటర్ బాటిల్ బుక్స్ సద్దడం రెడీ చేసి కరెక్ట్ గా సెవెన్ కి సిక్స్ ఫిఫ్టీ ఎయిట్ నేను ఫైవ్ ఫైవ్ థర్టీకి లేస్త నార్మల్ గానే ఆ టైంకే లేస్తాను ఆ అంటే అవును వన్ సెక్షన్ ఉంది కాదు మామూలుగా ఉన్నా కూడా ఆ టైం కె లేస్తాను.